ఆ మేడం
చెప్పండి మేడం
ఏం చేస్తున్నారు మేడం నాకు
ఏం లేదండి కానీనే ఉన్నాను
కాలీనే ఉన్నారా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళారా మేడం
నాకు పిల్లలు లేరండి
అవును అరుస్తారు కదా ఒకే ఓకె ఆ మీరు ఏం చేస్తున్నారు మేడం స్టడీ ఏమన్న చేస్తున్నారా
స్టడీ అయిపోయిందండి నాది ప్రజెంట్ ఖాళీనే అండి కలిగానే ఉన్నాను
హ్మ్ హు జాబ్ అపర్చునిటి ఏం లేదా చేయలేదన్న మేడం మరి
ఆ ఎన్టీపిసి ప్రిపేర్ అవుతున్నాను
ఆహా అవునా
అవునండి
అ అవును మేడం ఎక్కడ మేడం మీది
మీరేం చేస్తుంటారండి
మ్యామ్ నేను ఇక్కడ సోలార్ ఆఫీస్లో మేనేజర్గా చేస్తున్నాను మేడం
ఓకే
మ్మ్
ఆ మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటది
మనందరం ఫెస్టివల్ చేసి దసరా
దసరాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి
ఉంటుంది దసరా బాగా చేసుకుంటాము ఇంగ బతుకమ్మ నీ బాగా పెద్దగా చేస్ స్తాం మేము
ఓకే ఇ
తే మామూలుగా ఎక్కువగా ఆ ఫెస్టివల్ కి ఎక్కువగా ఏం చేస్తామంటే మాములు గా ఈ పిల్లలు మేము అందర్ టికి కొంచెం మంచిగా ఆ ఎక్స్ప్లనేషన్ మంచి నీట్ గా అవుతాం అన్నటు మంచి మాట మనం ఫెస్టివల్ చేసుకుంటాము పిల్లందరికి మా సార్ మేము మా అమ్మ వాళ్ళము అందరం కలిసి చేసుకుంటాం మేడం ఇది
మ్మ్ హు
మ్మ్ అప్పుడు కూడా పిండి వంటకాలు నార్మల్ ఏగ పిండి వంటకాలు బతుకమ్మ ఒక ఫట అంటే నైన్ నైన్ ఫిక్స్ చేస్తాం మేము బతుకమ్మా అంటే తొమ్మిది రోజులు చేస్తాం అన్నట్టు బతుకమ్మా
అంటే ఇలా దుర్గామాతను పెట్టుకుంటారా విగ్రహం పెట్టుకొని చేస్తారా లేకపోతే ఓన్లీ బతుకమ్మని
మ్మ్ అంటే మా అంటే మా గల్లీలో కాదు మాస అంటే చి కొంచెం కొంచెం దూరం ఉంటుంది దుర్గామాత తోనే చేస్తాం అండి దుర్గామాత దగ్గర లో మా పూజ చేస్తుంది మా పూజలతో పాటు మా ఊరికి రొండు ఉన్నాయి రెండు చేస్తాం
హ్మ్ హు నా ఫేవరెట్ కూడా దసరా నే అండి
అ హో అవునా మేడం ఏం జేస్తరు మేడం మీరెట్ల జేసుకుంటరో చెప్పండి ఒకసారి ఏమన్నా
మేమిక్కడ మా కాలనీలో దుర్గామాతను పెట్టుకుంటాము నైన్ డేస్ ఇంగా ఎ ఎవ్రీ డే పూజలుంటది పూజలైపోయాక నైట్ టైమ్ కొంచెం డ్యాన్స్ ఏస్తారు పిల్లలు, ఆడవాళ్ళు డ్యాన్స్ ఏస్తరు, బతుకమ్మ ముందు బతుకమ్మ జేసుకొనొస్తారు మళ్ళ ఇ ఏ రోజుకారోజు కొత్త కొత్త పిన నైవిద్ ధ్యం జేస ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తారు ఉమ్ మళ్ళీ అవతారాలన్ బట్టి వాటి దగ్గరా ఏమంటారు స్ సరస్వతి దేవి అవ్ అవతారానికి వీణ వీణ చేసి పెట్టడం మళ్ళీ వేరే రూపానికి ఐదు తలలు పెట్టడం అలా ప్రిపేర్ జేసి తయారు జేసి అలా అవతార రాన్ని బట్టి ఒక్కొక్క అవతారన్ని బట్టి దానికి సింబాలిక్ గా ఏదొకటి పెడతాం అన్నమాట అండ్ మార్నింగ్ ఈవినింగ్ పూజలు జేస్తాము అదయిపోయిన్తర్వాత్ త ఈవినింగ్ గేమ్స్ మా అందరికి ఇంగా ఇలా మంచిగస్ సందడి జేస్తున్నారని జెప్పేసి ఇక్కడా మా ఊర్లో ఒక యూత్ ఉందండి భగత్ సింగ్ యూతని కొంతమంది పిల్లలు ఉన్నా అబ్బాలు ఇంగ వాళ్ళు ఇలా చేస్తారన్నమాట అంటే వాళ్ళే ఇలా ఫండ్స్ కలెక్ట్ జేసి దేవున్ని పెట్టడం ఆ దానికి అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్లను వెతకడం
ఆ
ఇంగ ప్రతీది వాల్లే చూసుకుంటరు ఇంగా పిల్లలక్ కి గా అందరికి మోటివేషన్ గావాలి ఎంజాయ్ చేయ్యాలన్ జెప్పేసి చిన్ చిన్న గేమ్స్ పెట్టి వావిల విన్నర్స్ ఏమైనచ్చిన గిఫ్ట్స్ ఇయడం అయో ఒకరో ఒక రోజేమొ దేవునీ అంటే దే సింబాలిక్ గా ఎమన డాన్సేపియడం అలా చేస్తారు ఇంగ నార్మల్ గా డైలీ డ్యాన్స్ చేస్తారు గని సింబాలిక్ గా ఒక్ ఒక రోజు ప్రీ ప్రాక్టీస్ చేసి కొంతమంది పిల్లల్ని డ్యాన్స్ చేేపిస్తవన్నమాట
ఓకే మేడం చాలా అద్భుతంగా జేసుకుంటరు మేడం బాగుంది మేడం మీరు నాకు ఇంకా చా అది అసలు ఇంకా ఇంకొక ఫెస్టివల్ చాలా ఇష్టం మేడం మార్చిపోయ్ చెప్పలేదు ఏంటంటే ఆ వినాయక్ చవితి అంటే చాలా ఇష్టం మేడం నాకు, మే అంటే మేమే పెడతాం అన్నట్టు విగ్రహాన్ని మా ఉప్మా కాలనీలో ఆ ఇదే మా సార్వళ్ల్ మట్టి ప్రతిసారి మ మట్టితో చేస్ స్తామన్నట్టు మే మే, మా ఇంట్లో నుంచే వస్తదన్నట్టు అట్లా మేమే పెట్టుకొని ఆ మంచిగా పూజలు చేస్తా ఉండడం అన్నట దాని దగ్గర ఉ ఇకిర దగ్గరకి వెళ్ళడమ అ మార్నింగ్లేసి స్నానాలు జేసేవాళ్ళం పిల్లలతో సహా అందరం ఎన్ని సార్లో వెళ్తాను మీ స్నా మీ స్నానాలు చేసి ఎళ్తాం మేడం మేము ఆ పూజలు పూజ చేసే ప్రతిసారి నైవేద్యం మా ఇంట్లో నుంచే వెళ్తుంది పొద్దున సాయంత్రం పూజ టైం అ
చాలా మంచిదండి అసలు
సాయంత్రం పూజ పూజ పూజ సామాగ్రి కూడా మా ఇంట్లోంచే ఏదన్నా ఏదైనా కావాలన్నా కూడా అందుబాటులో లేకున్నా కూడా మేడం మేమే అందిస్తాం మేడం ఆ పూలు గానీ అదిఇది ఏమంట్రు కొబ్బరికాయలు అగర్ ఏమన్నా అందుబాటులో లేకున్నా మా ఇంట్లోనుంచే మేము స్వామివారికి అక్కడ పెడతాం అన్నటు
ఇలా దేవుని సేవ చేసుకోవడం చాలా మంచిదే ఇప్పుడు మీరు చెప్తుంది సేమ్ మా ఇంట్లో కూడా అంటే మా ఇంటి ప పక్కనే పెడతాము సో ఏం కావాలన్నా మా ఇంట్లోనే
హాహా సేమ్
పాటు నైవేద్యాలు కూడా అప్పుడప్పుడు చేయంలే ఒక రోజు చేస్తాం ఒక రోజు చే వంట ఎవరనా చేసుకొస్తున్నారు మేము చేసుకొస్తున్నాం అని చెప్పేసి అంటే చెయ్యము అంటే ఏంటం టే ఏ రోజుకి ఆ రోజు దేవునికి ఇష్టమైంది కొన్ని ఉంటాయి కదండి ఒక రోజు అల్లం ఒక రోజు అల్లం గారేళని ఒక రోజేమో పులిహోర అని ఒక రోజు పాయసమని అంటే రెండు రెండు రకాలు ఉంటాయి పొద్దున సాయంత్రం ఆ రెండు రకాల్లో ఇంగా కొంతమంది భక్తులు ఏం చేస్తారనం అంటే కొంతమంది ఓన్లైనిప్ప ప్రసాదం అంటే సేమియా సేమ్ పాయసం పులిహోర ఇవే గుగ్గిళ్ళు ఇవే చేసు కొనొస్తారు అమ్మో అంటే ఇంకా దే దేవతకి అది కాకుండా ఇంకా ఇష్టం ఉన్నాయి అంటే మాకు పూజారి గారు చెప్తారనమాట ఈరోజు ప్రసాదం పొద్దున్న ఇది సాయంత్రం ఇదని చెప్పేసి అంటే సో చాలామంది భక్ త్తులు అలానే చేసుకొస్తారు కాబట్టి ఇంకా మేమేం చేస్తాము ఇగ ఏంటంటే మా మా హస్బెండ్ కూడా యూత్‌లో ఒక మెంబర్ కాబట్టి ఇంగా ఇలా అందరు రొటీన్ చేసుకొని వస్తున్నారు సో ఇలా ఇలా అని చెప్పేసి అంటే ఆయన కొంచె కొంతము ఇంకా అమౌంట్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా సో అందులోంచి ఇంకా పూ నైవేద్యానికి ఏమన్నా కావాలంటే తెప్పిస్తాము అది తెప్పిచి ఇక్కడే ప్రిపేర్ చేసి పెడతాం అనమా బూరెలు ఒక రోజు ఆ ఇలా టైప్ స్ ఆఫ్ ఉంటాయండి మళ్ళీ ఇంగా దసరా ఫెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నవరాత్రలు సందడి సందడిగా అయితది
హ్మ్ మామ్ మా మా దగ్గర అట్లనే సేమ్ మేడం చేస్తాం కాకపోతే మేము విగ్రహాన్ని ఇచ్చేట అవతలయం కాబట్టి మేమే చేస్తాం కాబట్టి మొత్తంగా మేనేజ్మెంట్ మేమే అన్నట్టు చేసేడిది అట్లనేసి మొత్తం మా ఇంట్లో నుంచి ప్రతి రోజు నైవేద్యం అన్నది ఓ మూడు రకాలు పోతాయి అన్నట్టు మా ఇంట్లో నుంచి అంటే మా బావ గారు మేము ఉన్నట్టు ఇద్దరం కలిసి చేస్తాం మరి ఆ మా బావలు మామ్ బావా వాళ్ళు ఒక రకం చేసినా నేను ఒక రెండు రకాలు చేస్తా మార్నింగ్ అట్లా మల్ల బావా వాళ్ళు రెండు రకాలు సాయంత్రం చేసిన మ ల్ల నేనొక రకం అట్లా మా ఇంట్లోనుంచేనే ఒక మూడు రకాలు అట్లా ఎట్లా పోతా ఉంటాయిన్ ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ మేడం మంచిగా ఆ ఇంకొకటి వచ్చేసిన పిల్లలు బాగా భక్తి విధాలు బిటీషీ అంటే నాట్యం నాట్యం డాన్స్ చే ఉంటారు కదా మేడం మా పిల్లులు ఉన్నారు మా పిల్లలతో చేపిస్తాం అన్నట్టు అక్కడ దేవురు దగ్గర కాసేపు ఒక వన్న ఒక వన్వర్ అ ట్ల ఆ తర్వాతకి ఇగ మామూలుగా పాటలు పెట్టేసి డ్యాన్సులు ఏసుకోవడము వన్ దాకా టులావ్ దాకా అట్లా ఆ వేచేసి ఉంటామ్ మేడం అక్కడ మళ్ళీ మార్నింగ్ వేసి మళ్ళ మార్నింగ్ పూజలు ఆద విధిగా వేడం మ అ నవరాత్ర త్ర అయిపో దాకా మేము అక్కడే మంచిగా కలక్షేపం చేసినట్టు మంచి ప్రశాంత గా ఉంటుంది మేడం మాకైతే అసలు ఇంట్లో కూర్చొని అన్నం తినేదే రోజు కనిదు మాకైతే అన్నం తినం మేము ఎప్పు ఆ ప్రసాదాలు తినే పడుకుంటాం తె నిట్ టైమ్ అయితే అన్నం ఉండం చాలా వరకు ఇక ప్రసాదాలే చాలా వస్తాయి మేం చేసేవి కాక మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా చాలా వస్తాయి అన్నట్టు ఇంట్లో వంట వంటయి వేస్ట్ అయిపోతా ఉంటది ప్రతిరోజు ఒక్కోసారి వంట చేకుండా కూడా వాడుకుంటాం ఇగా మార్నింగ్ నుండి ఉండి తిండాం నిబదటలనే వాడుకుంటాం ఎట్లా అంటే అ ఆల్రెడీ చాలా అన్ని ప్రసాదాలు టేస్ చేస్తాంగా మేడం అదిక చూల అయిపోతుది ఇక అన్నం తినాల అనిపించదు ఇక
అవును
అట్లా ఉంటది మేడం అట్లా అనిపిస్తది గానీ అట్లనే పడుకునే చాలా వంది ఏదిది ఫుల్ అనిపిస్తుంది మీకు ఆ రోజులు అట్లా
ఏంటంటే అక్కడ ప్రసాదాలు తిన్నాక డ్యాన్స్ లేసి ఇంకా వచ్చసార్కి లేవన్ అవుయితే టెన్ థర్టీ లేవన్ అయితాది కాబట్టి ఇంకా ఆ టైమ్ లో ఏమి తింటామ్ లేకపోతే ఏ మైన కొంచెం మిగిలిన ప్రసాద లేవున్నా ఉంటె తినిసి అవును
ఆహా మేడ ఆ తొమ్మిది రోజలు ఆ స్వామి వారి పోతు మా వాద అనిపిస్తుంది మళ్ని న రోజులు చాలా హ్యాపీ అనిపిస్తది
ఊరేగింపు రోజు ఊరేగింపు చేసినప్పుడు ఇప్పుడు కూడా ఊరిగింపు చేసి ఎనిమజనానికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా డీజే పెట్ టి ఊరంతా తిప్ప అప్పి అబ్బా ఊరు ఊరు మొత్తం డ్యాన్సులు వేస్తారు
అవును మేడం మంచిగా ఉంటది దుఃఖం ఉండద అభ ఉండద పండకూడా రేపు పస్తతనే శైలు నేను అయితే నీతోటి
సరే అండి మరి